హలో వినపడుతుంద అండి వినబడతుంది
ఏ
ఏం లేదండి ఇదే దీని అనిమేదాని కోసం కూర్చొని చే చేస్తా ఉన్నా
తిన్నారా
ెంలుగా అప్పుడే తిన్నాముండి మధ్యాహ్నం తిన్నాను వండుకని
అయిందా అదే మరి పని మీది
ఏం లేదండి అది నడుస్తూనే ఉంటుది రోజు
ఆ
రోజు నడుస్తూనే ఉంటుందండి
అవునా
డైలీ నడుస్తూనే ఉంటదండి అది అది స్టాపింగ్ ఏమి ఉండదు
అవునా అదే మంచిదండి రోజు ఏదో ఒకటి చేసుకు స
చూడాలి ఏమైతు దాని గురించి ఎన్ని చేస్తున్నారంండి మీరు మరి
ఏం లేదండి ఎండలు బాగా ముద్రపోయాయిగా పడుకొని లేసానండి ఇప్పుడే బయటికిెళ్లాా అంటే భయంకర భయంకరంగా ఉందండి ఆ ఇడలాని చూస్తాం
అవునా
అ
ఏండల్ చాణ బాగా ఎక్కువైంది కదండీ
అండి ఇప్పుడే ఇట్లా పడదు ఆ అప్పుడ సల ఇంగ బైడి ఎళ్తవ ఎలా మా
అప్పుడు అలు బయటకి వెళ్ళడా కష్టమే
ఇప్పుడు ఆరుయినా గాని ఇంకా కొడుతుందండి
మరి ఈవినింగ్ బయటకి వెళ్ళారా అండి సాయంత్రం బయటక వెళ్ళారా
ఏంటండి
సాయంత్రం పుట బయటికెళ్లా వెళ్లేసి రా రా అంటున్నాను
ఇగ వెళ్లమండి ఉనే ఉందాదా ఇప్పుడే వెళ్తమ జచీ
హ మరి మీ వాళ్ళు ఎవరు రావట్లేదా అండి ఫెస్ట్కి
ఆ ఇస్తామని అన్నార అండి ఇంకేం చెప్పలే ఒకవేళళ్ళ రానంటే నేను కూడా వెళ్ళపోతాన అండి రేపు ఏ
ఉ రేపు వెళ్ళిపోతారా మీరు కూడ, ఒక వేళ రానంటే
ఆ ఒక్క దానండి ఏం చేయాలండి.
ఉ హూ పరీక్షలన్నీ అయిపోయినాయయిన్నారు అయితే అందుకే అడిగానండి.
ఏంటండి? ఉ
వచ్చినప్పుడు ఆ పరీక్షలు అయిపోయినట్టున్నాయి కదా రాలేదా అంటున్నాను.
ఆ అయితే ఇద్దరేమో వాళ్ళకి ఇరవై ఆరు తారీఖు ఉందండి, వాళ్ళేమో చదువుకుంటాం అని అంటున్నారు. ఎట్లా చూస్తాం అనం ఇంకా, వేరే వేరే స్నేహితురాలేమో మనం అయితే వెళ్ళు చూస్తాం మేము కూడా వస్తాం లాస్ట్ గా అని చెప్పి చెప్పారు చూడాలండి. అండి
ఉ హూ ఈవెంట్ కదా?
వేరే ఏడు చెల్లలు ఉంటారండి వాళ్ళేమో ఉండమంటున్నారు. ఏంటండి?
మ్ హూ లాస్ట్ కదండి దాని తర్వాత ఉండది కదా?
ఉ ఉ అదేండి మీరైనా చెప్పండి స్నేహితురాలికి ఆ అదే అండి హలో వినిపిస్తుందా అండి.
వినిపిస్తుంది.
మీరైనా స్నేహితురాలికి చెప్పండి వస్తుంది అని అంటున్నానండీ. ఏ
స్నేహితురాల క ఇంతకు ముందే ఫోన్ చేసి చెప్పింది చూసాను, చదువుకుంటున్నాను. మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ లేచి చదువుకుంటున్నాను. ఐదున్నరకు లేసి చదువుకుంటున్నాను అని చెప్పింది. ఇప్పుడు చదువుకోని చదువుకోలే ఇంటికెల్లాకి చదువుకో. ఏమో అండి తెలీదు మరి ఐదున్నర కు లేసి మరి చదువుకుంటున్నాను అంటున్నారు. ఇంటికెళ్చేవరండి ఐదున్నరకు లేస్తారా అండి. చెప్తుందండి మరి
మ్
మ్ హాస్టల్లో అంటే, అంటే నార్మల్ హాస్టల్లో అంటే ఎవరన్న ఉంటారని చెప్పి చదువుకోలేము. ఇంటికాడ మరీ అంత పొద్దున లేచి చదువుకోనుడుడు అంటే గ్రేటే కదండి. వామ్మో అట్లా కూడా ఉంటారా అండి. ఇగ అట్లనే ఉంటున్నారు. మనం చదువుకోవాల అనుకుంటే ఎక్కడైనా చదువుకోవచ్చు. ఉ
ఏంటండి ఏమో అంటున్నారు.
ఇ అక్కడ కూడా ఏమంటారు హాస్టల్లో ఉండేట ఉండేటట్టే వాళ్ళు. కూడ ఇ అలానే ఉన్నారు కదా ఇక్కడ ఏమో చదువుకొని అంటారు బయటికి వెళ్ళి చదుకొని వస్తారు.
అండి
అండి ఒకటి చెప్తారు ఒకటి చేస్త ఒకటే చెప్తారు ఇంకోటి చేస్తారు. ఏ నస అనుకోకుండా వచ్చింది అది భయం అది అనుకోకుండా వచ్చింది నాకు అది అని అంటారు ఇ లాస్ట్ కి అదొక్కటిగా వాళ్ళకి తెలిసు కదండి అ ఆ
చికెన్ బిర్యానీ ఏ వచ్చా అండి ఏంటండి
ఆ చేయచ్చ అండి చేయచు చేయచ్చు ఏ లాస్ట్ కి ఏమంటారంటే చికెన్ బిర్యానీయా బిర్యానీ అంటే ఏమిండదండి జస్ట్ ఇప్పుడు మనం కర్రీ ఎలా చేస్తామో కాకపోతే చికెన్ని ని పెరుగు పెరుగు జానా కలిపి మ్యారినేట్ చేయాలి ఒక ఒక వన్ ఆర్ టూ ఆర్ ఒక గంట రెండు గంటలు మారినేట్ చేసి పక్కకు పెట్టేసేయాలి నార్మల్ గా మనం చికెన్ వండుకుంటాం కద ఆ చికెన్ ఎలా వండుకుంటామో సేమ్ అలానే వండుకోవాలి వండేసిన తర్వాత కొన్ని మసాలాలు ఎక్కువ యాడ్ చేయాలి ఫస్ట్ ఆయిల్ చికెన్ తర్వాత కొన్ని మసాలాలు యాడ్ చేసి బాగా కొద్ది సేపు ఉడికించేసి పక్క బౌల్లోనేమో బిర్యానీ తీసుకొని అంటే ప్లయిన్ రైస్ ఉంటాయి కదండి బాగరా రైస్ బగర్ రైస్ తీసుకున్న తర్వాత పైనుంచి వేసేయాలి ఆ కర్రీ దాదాపు ఒక తొంభై పర్సెంట్ దాకా కుడికింది అని తిలువంగానే పైనుంచి వసేసి మళ్ళా ఆ పైనుంచి గీ గాని లేకుంటే లైట్ గా ఆ ఆయిల్ ఆనియన్స్ అవి వేసిసుకుంటే అదే అవన్నీ మసాలాల కింది కి వస్తాయండి అవన్నీ మసాలాలు ఇక మరి చికెన్ పులావ్ తెలుసా అండి మీకు చికెన్ పులావ్ చికెన్ పులావ్ తెలీదుండి
అవున
అవును మీకు తెలుసా అండి ఆ బిర్యానీ నే చేస్తాను స్తానండి ఇంటికెళ్తే చేసుకుంటాను ఒక రోజు చేసుకొని మూడు రోజులు తింటాము ఇంట్లో ఎవరూ తినరు బిర్యానీ అ
ఏం చేస్తా తన్నారా
హలో
హలో
మిది హలో ఇప్పుడు కూడా అలానే ఉంది ఇప్పుడు క్లియర్ వినిపిస్తుందంది అ
ఉమ్
అంటే మీ అమ్మగారు మీరు చేసారని తినారా లేకపోతే బిర్యానీ తినరా చికన్నే తినరు అవున ఎందుకండి తినని అనుకున్నారు ఇప్పటికి ఎయిట్ ఇయర్స్ అయింది ఇప్పుడు ఇప్పుడు పోతున్నారు ఎయిట్ ఎయిట్ ఇయర్స్ అవునా ఎయిట్ ఇయర్స్ ముక్క అండి తిన్నారు వెళ్ళి దాని తర్వాత దాని తర్వాత చికెన్ తింటారు వచ్చినంక తింటారు కావచ్చు ఇగ ఇగ వచ్చిన తరువాత చికన్ తేని చికన్ తింటారూ ఇగ
ఉహు
హ బిర్యానీ పులావ తముడు ఆ అందరుూ వెళ్తున్నారు ఫ్యామిలీ అందరుూ వెళ్తున్నారు కుటుంబ సమీపంగా వెళ్తున్నారు లేదా నేను ఒక్కనే వెళ్దలేను
మరి వాళ్ళు రమ్మని అడగలేదా అండి మిమ్మల్ని
ఫస్ట్ బుక్ చేసినప్పుడే ఫోన్ చేసి అడిగారు నేను రానని చెప్పేసాను ఏ పోయామ పోయామనుకోండి అద అడు తరిద అడుగుతారు మనం దానికి సమాధానం చెప్పలేము ఏదన్నా కొంచెం అరు వెళ్కుండా ఉారు అండి ఫై ఫ్యామిలీ టైమ్ ఉంటదిలేండి దాని తర్వాత ఎప్పుడన్నా వస్తుంది అలాంటి లేదు కదా అని చెప్పేది ఒకటింటే అది మన తత్ ల తత్కాల మసాలకి దాని బల్ పోకపోయిందేనేే ఆహ అ కొన్ని అవాార్డ చేయాలండి కొన్ని అందులో ఇద ఒకకటి మాార కందర్ ఫామలీడి అంటే జాబులు జాబులు చేస్తలు కూడా జాబులు వదలుకని తిరుపతి వస్తున్నారండి
అవును
బాబాయిలు పెదనానాలు వాళ్ళ కొడుకులు కూతుర్లో అందరు వస్తున్నారు
మరి మీ అందు లో
మరి వినంద లోకర నేను ఒక్కరినే ఉంను మా డాడీ అరేంజ్ చేసింండ ఇలా పోదమో ఇలా చేద్దామో అది ఇద
అ
ఏ మనం భయం అనుకోండి వెహికల్ అండి
ఓకే వెహికల్
అదే తెల్ల కల వషం ఉంటందిండి వెహికల్ వ్యాన్ మినీ బస్ ఆ మినీ బస్ అంకండడి
ట్వ ఫై్ మెబర్స్ వర
ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ వరకు పడతారు ఇరవై ఐదు మంది దాకా ఇరవై మంది దాకా వస్తున్నారుార్
ఏఓ
పోయామనుకోండి ఆడ కూలి పను చేపి అరుణాచలం తెలీదు వట్టి ఓన్లీ తిరుపతికి వన్ వీక్ వన్ వీక్ గలట్రి పెళ్లాస్తున్నారుార్య
వన్ వీకా
వన్ వీక్ వన్ వీక్ అంటే ఇప్పుడు సండే పోతారా అండి సండే పోతారు సండే వస్తారు
అవునా
అవునా వెళ్ళడానికే ఒ రోజు మర పడుతుంది నా వెళ్ళనికి రానికి రెండు రోజులు తీసేసినా కాని మిగతా రోజులు అక్కడ ఉంటారు నేరెస్ దగ్గర ఉన్న ప్లేస్ అన్నని చూసుకని వస్తారు ఇక పా శ్రీ కళహస్వి చూస్త ని మళ్ళ రిటర్న్ అవుత ఇప్పుడు వెళాం ఫ్యామిలీతోని వాళ్ళ ఇది కాద అది ఏదో ఒక చిన్న చిన్న ప ళ్ చెప్తా ఉండరు మనం పని చేయ్యము అసలుకి
అయ్యో
అద పని మెయిన్ గా పని ఉంటది వాళ్ళ అన్న మాటల కన్నా పని చేపిస్త తరొ. ఆ పని చేపిచేది నేను, అసలు పనిజేయను కాబట్టి అది, దూరం పెట్టింది నేనే. అంతే కదండి, నార్మల్ పనులుండే లేండి. అడ బస్ దిగినా గాని అళ్ళ. ఇవి తీసుకురావాలి, అవి తీసుకురావాలి మంతన అంత కాదండి. ఇయల అట్లనే ఉంటాదండి, ఇగ ఫ్యామిలీ ఎటు పోతే చేయాల్సి. ఐస్. ఇగ అండి దాని తర్వాత చేసిన తర్వాత కూడా. ఆ ఓకే అండి, ఓకే ఓకే అండి.
ఆ సరే.
హ